ఆ చెప్పూ ఇంకా కిందే ఉన్నావా
ఊ
హ ఆ పిల్లలకు చెప్తే రమ్మనచ్చు కదా అన్నని ఇప్పుడే అనింది లేదు తోడు రాడు అంటా కాళ్ళ నొప్పులు అంట అని చెప్పు అయితే నువ్వే పో ఏమ్ అప్పుడు
ఉ
ఊ పోయిన ఆడేం లేవు అన్నా అలా ఏం లేదనుకుంటా నార్మల్గా అడిగింది
ఎట్లా ఈ రోజే నైటే తెచ్చియల్ల అమౌంట్ అదే ఫార్టీ కే లేదంటే మార్నింగ్ రెండు కలిపి తెచ్చియల్ల
జాగ్రత్తగా పెట్టుకుంటాను అంటే పెట్టుకో లేదంటే తెచ్చివ్వు లేదంటే నేనే వస్తా
ఏం అవసరం లేదులే పెట్టుకుంటా పొద్దున్నే ఒక్కేసారి వస్తాను లే డ్రా చేసుకొని త్వరగా వచ్చేయ్
ఆ కానీ జాగ్రత్తగా పెట్టుకో అవర్స్ మనీ కాలెత్తకురే
ఊ
ఆ నిన్ను కలవడానికి కూడా రాడా అన్నా అనింది లేదు వాడు రాడులేదంటా అన్నా అందుకు నువ్వే పోవచ్చు కదా
హ ఇష్టం లేదు ఏదో అసైన్మెంట్ రాస్తాను అయిప్ నా కొడుకు ఉంటా నైటు లేట్ అయింది పడు ఉంటాను ఉంటే
నైట్ ఎందుకు లేట్ అయింది బిన్ననే పడుకున్నావు కదా నువ్వు
నేను కట్టే ఆయనను.
ఏం చేసినవ్ లెవెన్ థర్టీ వరకు
లేవన్ వరకు అసైన్మెంట్ సరిపోయింది కొన్ని డయాగ్రామ్స్ గని వేసినం కానీ నిద్దర రాలేదని ఇ
ఓ అవును కదా మర్చిపోయాను హ్మ్ అరే ఇప్పుడు ఇంకా కూచొన్న అసైన్మెంస్ స్టార్ట్ చేస్తావా
మ్
మూవీ చూస్తూ దీన్ మీద ఒకట్ తినేటప్పుడు పెట్ తావు కదా అది కంప్లీట్ అయ్యిందా
మ్ కంప్లీట్ అయింది నైట్ చూసేసినాను
నేను విఎల్ఎస్ఎ కంప్లీట్ చేస్తా ఈ రోజు
హ్మ్ నాది అయిపోయింది కరెక్షన్ కరెక్షన్ చేయించు కొని తెచ్చుకోవాలే
అవునా నువ్వు లేసేసరికి రాసేసాడు కదా మళ్ళీ ఎందుకు లేచాడు అనుకున్నా నేను
కరెక్షన్ నేన్ చెపియలేదు రశ్నను
తాగలేదని చెప్పండి రాసాను కానీ తాగలేదాన్ని
అదే చెప్ బట్ నాట్ మై
ఏమోలే నాకు ఇనపడ్ల హ్మ్
టీ పి ఆర్ అయిపోయిందా
హ్మ్ అయిపోయింది కదా ఆ రోజు
నేను టూ రాసిన ఒకటి పెండింగ్ ఉంది
ఇంకా అది డిఎస్పి ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ అది రాయాలి. డిఎస్పి ఏమన్నా వచ్చిందా మీ గ్రూప్ స్లో
ఏమో తెలిదు ఏదో వచ్చింది కానీ చూడ్ల నేను వచ్చింది కదా ఎవరండి పీడిఎఫ్ లో
నాకేం తెల్సు
నిక్ తెలియదా ఉంటే చూసేది పెట్టి ఉంటే అవునా
ఏమోఅంత ఐడియా లేదులే కాదు ఉంటే చూసి షేర్ చేయి రాసేద్దాం అంటే వాణీ చెప్తే ఇలా విష్ణు వచ్చి దివ్య దగ్గర ఉంది పిడిఎఫ్ సార్ ఆ పిల్లకి ఇచ్చాడు ఆన్సర్స్ అని చెప్పింది
నీ మోఖం ఇప్పుడు పేర్లు చెప్పినా పేర్లు చెప్తే పోతుంది కదా
అలా ఏం లేదు ఇ ఆ పిల్ల చెప్పిందే నాకు వేరే వాళ్ళు చెప్పొచ్చులే అని అట్లే
హ్మ్
హ్మ్ అడిగితే లేదు అలా ఏమి ఇవ్వలేదు అంటే అదే ఆ పిల్ల అప్పుడు నోట్సస్ రాసి ఇచ్చింది కదా అలా తెలుసు కదా రాసింటుంది ఆ పిల్ల నేను అడగను ఇంకా ఆ పిల్లని అడిగినా ఓవరాక్షన్ చేస్తంది అనింది సర్లే వ వచ్చినప్పుడే రాద్దాం అన్న దివ్యాని ఆలేవర్ర నీకి చేస్తూనే ఉన్నారా
ఇప్పుడు వచ్చింది లెండి ఎవరు లేరు చాల్లే కాని ఏ మీ ఫ్రెండ్ సరిది సెమినార్ చెప్పితే అప్పుడు క్లాస్ సిగ్గుతో తలగాని పైకి ఎత్తుకోకుండా కిందికే దింపుకోని
అంత ఓవర్ యాక్షన్ వద్ వద్దు రా నేను ఏదో రాసుకుంటా అన్నాను రా వాడు చెప్తావుంటే నా వైపు ఎందు ఇప్పుడు నీ వైపు గూడా చూస్తున్నాడు నోరు మూసుకున్నాడు కొడతా నేను ఇం ఓవర్ యాక్షన్ చేయకు
కొట్టేది కాదిం ఎవరు నైనా నడుగు కావాలంటే ఇట్లా ఫస్ట్ బెంచ్ ఇట్లా కిందకి చూస్త
నా వైపు అయితే నేను చూళ్ళేదు నాకు సంబంధమే లేదు నేను వాడి ముఖం కల్లేనే చూడల చెప్పింది వింటే అదో బొమ్మ గీస్తా రాస్తా అన్నా నేను అంతే ఇట్లా నే హైలైట్ అసలు మామూలుగా కాదు
హ్మ్
ఆ పిల్లని చూసి చెప్పాడు వాడు నవ్వుకుంటూ అది అందరికీ అర్థమయ్యింది ఆ సార్ నాజు కొంచెం హెడ్ బ హోగడబైడ్
నువ్వు ఇలాగగాని చెప్పు వాళ్ల గోడ్
హ పొద్దున ఈ పిల్ల ఎవరికి ఎవరు కావాలని చెప్పి లోపల హాస్టల్లో లో అడిగితే తీసుకుంటాను నను అందుకే లేట్ అయింది ఇ నుంచి వచ్చి ఆడ తీసుకొని వచ్చేసరికి అక్కడ ఇవేనా హాజమ లో ఉన్నాయి కదా అవి తీసుకున్నా తినచ్చలే ఇగ క్లాస్ టైం లో అని చెప్పి ఫై తీసుకొని మనీ వస్తా అన్న శివర్ వన్ ప్రాసింగ్ లో పడిపోయింది అది పన్నేలేదు ఎంత సేపటి ది దీంట్లో వసిన నా వీలో అది పైకి పోన లేదా ఆడే జుపిస్థంధి అన్న ఇ ఈవినింగ్ వచ్చా కేస ఏనన్నా వర్ చేయట్లేదు బ్యాంక్ అంటే సరే మా ఉన్నాలే పోమా అన్నాడు వెళ్తే కింద కేసెస్ రావాలమ్మా అంటే శుక్ల ఓహో ఇంకా అదే కాక మా ఊరు అమ్మాయి ఎస్పి సెట్ లో ఉంది చెల్లెలే నాకంటే చిన్నదే ఏమో నేను ఎప్పుడు అడిగానో నాకు గుర్తులేదు కానీ ఎప్పుడైనా మనీ ఆ పిల్ల ఏమో నన్ను అడిగింది ఈరోజు మెసేజ్ చేేసే ఫిఫ్టీ ఉంటే ఇస్తావా అని సర్లే మళ్ళీ ఇస్తా అన్నావ్ అంటే సర్లే అని చెప్పి ష్య ఉంటే వేసేసా ఇంకా మన దగ్గర ఎంత ఉంది నువ్ వేసిన అమౌంట్ ఉండాలి ఎయిటీ సంథింగ్ అనుకుంటా అది మొన్న నేన్న ఫోన్ పిల్ల వేసినప్పుడు నీ పేరు చూపించాను కదా ప్రొఫైల్ నీ నేమ్
హ
ఈ రోజు నైట్ ఎప్పుడో వచ్చి మార్నింగ్ చూస్తే నీ నెంబర్ పడింది లాస్ట్ లో ఫోర్ డిసిట్స్ వ్వబడతాయి కదా ఎసెక్ సన్ బడి ఇలా పడునడి మాక్సిమం చెక్ చేయరు కానీ చేస్తే ప్రాబ్లం కదా దాన్ని డిలీట్ చేయాల అనుకుంటాను ఆ పిల్లను అడిగాను ఫోన్ పనిస్తలు చేసా కదా క్లియర్ డేటా చేసి ఏమన్నా అయిందా అని లేదు కాలేదు లాగిన్ చేయ అన్ని ఆటోమేటిక్గా అలానే వచ్చాయి అని
అ
మన మరిద్ర మట్లో వందలే ఇం పోలేవి ఏదో ఇద్దామని వదిలేశా సాంకా నా ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ల ఎంత ఉందో తెలుసా ఫార్టీ వన్ రేపు సట్ట పెట్టను
అది ఎట్లా చూపట్లేదు రివర్డ్స్ లోకిపోతే ఉంటుంద
ఆ ఇక అక్కడ నువ్వు నార్మల్ ట్రాన్సాక్షన్ ఫోన్ పే లో చేసినప్పుడు కూడా క్యాష్ బ్యాక్ వస్తుందిర ర ఇప్పుడు చూసిన పోనీ ఆ రివార్డ్స్ లోని ఆరెంజ్ కలర్ వచ్చిఉంటుంది ఎన్ని ఉన్నాయి
రివార్డ్స్ ఆప్షన్ లేదు
కిందకెల్లు ఉంది రివార్డ్స్
క
రివార్డ్స్కే ఎళ్లు లేకపోతే నీకిప్పుడు వరకు క్యాష్ బ్యాక్ రాలేదేమో రివార్డ్స్ అన్న ఆప్షన్ అయితే కనిపించింది కదా
కనిపీయలేద ఎందుకనపల్లేదు ఉంది బాగా చూడు ఇప్పుడు నువ్వు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్ పే నుంచి చే ఏదనా షాప్ లో కూడా
నేను ఫోన్ పే ఏం చే చేసది
క్యాష్ బ్యాక్ ఫస్ట్ నీకు నోటిఫికేషన్ వచ్చిందా పోనీ పే నుంచి ఏమన్నా అవును అరికాళ్లు కదుపుతది అప్డేట్ చేయి ఫోన్ పే నే నే ఏమన్నా వచ్చిందా క్యాష్ బ్యాక్
అదేది క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే వచ్చింది పే విత్ రూపే క్రెడిట్
ప్చ్ అలా కాదు నా దగ్గరికి వస్తది సార్ చూస్తాలేండీ ఫోన్ పే దాట్లోకిళ్ళి అప్డేట్ ఎమన్నా ఉందేమో చూడు చెయ్
కాదు రివార్డ్స్ అనేది ఇక్కడే ఉంటుందా లేదంటే దాంట్లోకి పోయి మళ్ళీ ఏమన్నా చూడాలా
లేదు లేదు నార్మల్గా ఫోన్ పే ఓపెన్ చేయంగనే ఇట్లా కొన్ని రీచార్జెస్ బిల్ పేమెంట్స్ ఇవన్నీ వస్తాయి కదా కిందకి స్క్రోల్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ రివార్డ్స్ అని చూపిస్తుంది. చూపి లేదా బ్యాక్ వచ్చినవా ఎప్పుడు
రివార్డ్స్ లోనా
హా అలా
రివార్డ్స్ లో కానీ ఏం లేదు.
నార్మల్ ఇవి ఉన్నాయా ఆప్స్ ఫుడ్ స్విగ్గీ ఇవిన్నాయి కదా ఇవి కనిపిస్తున్నాయా అయితే అదేలే ఇంకా క్యాష్ బ్యాక్ స్టార్ట్ అయినట్లేదు అందుకే ఒకసారి అప్డేట్ చెయ్ అప్
ఉమ్
అప్డేట్ చేస్తే మళ్ళీ రావచ్చు, సరే నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు.
ఆ
మళ్ళీ కాల్ చేస్
ఉండు నేనే చేస్తా నేను మెసేజ్ చెస్ ప్పుడు చెడువుగని
ఆ సరే